బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
నేనైతే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను ఆ మేము తొందరలో లాస్ట్ వీక్ తిరుపతికి వెళ్ళేసి వచ్చాము
ఓకే అదే అండి మేము వెళ్ళాల అనుకుంటున్నాము అక్కడ ఇప్పుడు టికెట్ దొరుకుతున్నాయాండి దర్శనానికి
టికెట్స్ అయితే దొరుకుతున్నాయి గానీ ఆ చాలా లేట్ దర్శనానికి చానా లేట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది మేము వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు మాకి అయితే తొందరగానే జరిగింది
ఓకే అంటే మీరు బుక్ చేసుకున్నారా అండి ఓకే ఓకే మీరు బుక్ చేసు కున్నారా టికెట్స్ ఏమైనా లేదంటే ఫ్రీ దర్శనం వెళ్లారా
ఆ మేమైతే ముందే బుక్ చేసుకున్నాము
ఓకే అంటే మీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా
ఆ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆదయి నేను బుక్ చేయలేదు మా మామ వాళ్ళు బుక్ చేసినారు
ఓకే అంటే
ఆ వెళ్ళడానికి కూడా బస్ లో చానా చాలా మంది జనం ఉన్నారు కావడ ఎక్కువ ఉంది ఉం ఆ హలో
ఓకే అంటే అక్క ఇప్పుడు మామూలుగా బుక్ చేసుకోవడానికి ఎంత అయితుందో ఒకో పర్సన్ కొచ్చేసి
అవునా తే తెలిదండి నాకైతే అమౌంట్ ఎంత అ వినిపిస్తుంది
హలో
హలో హలో
హలో
వినిపిస్తుందా హలో
ఒకే మాట్లాడండి
ఆ మేము వెళ్ళినప్పుడు అయితే దర్శనం అయితే బానే జరిగిందండి
ఓకే అంటే మీరు
అమౌంట్
ఇక ట్రైన్కి వెళ్ళారా
ఆ లేదు వెహికల్ తీసుకొని వెళ్ళాము కారులో వెళ్ళాము వినిపిస్తోంది హలో ఉం
ఓకే వినిపింద అండి
మేము ఇక్కడ నుంచి కారులో వెళ్ళాం వినిపిస్తుంది ఆ
కంపాది
ఆ మే నేను అమ్మ ఆ అత్త మామ ఇంకా మా మామ కొడుకు ఒక అతను వెళ్ళాము
ఓకే అండి అక్కడ అంటే రూమ్ తీ రూమ్ తీసుకున్నారా అండి అక్కడ
కోలేదండి రూమ్ అయితే ఏం తీసుకోలేదు డైరెక్ట్ గా వెళ్ళాము
ఓకే
ఆ అక్కడ ఆ కాణిపాకం వెళ్ళి కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళాము కాణిపాకంలో దర్శనము ఎయిట్ థర్టీ థర్టీకి అయిపోయింది ఎయిట్ థర్టీ నుంచి ఆ తర్వాత తిరుపతికి వెళ్ళాము ఆ అక్కడికి వెళ్ళేసరికి మాకి నైన్ అట్లా అయింది తొమ్మిది అయ్యింది ఆ ఉ
పైన తిరుమలకీ
ఆ స్టెప్స్ ఎక్కి ఏమి వెళ్ళలేదు డైరెక్ట్ ఆ డైరెక్ట్ బస్ లో వెళ్ళాము ఆ బస్ లో వెళ్ళి అక్ ఆ కార్ లోనే వెళ్ళామండి కారు లోనే వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దేవుని బస్సు లు ఉంటాయి కదా ఫ్రీ బస్సులు
ఆ అదే అండి
హలో ఆ కార్ అక్కడ పెట్టేసి ఆ బస్సు లో దేవుని టెంపుల్ వరకు వెళ్ళాము అక్కడ మళ్ళీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము షెడ్లల్లో మాకి ట్వెల్వ్ అవర్స్ కూర్చోబెట్టినారు ఉ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఆ మాకి మార్నింగ్ నైన్ థర్టీకి ఏమో బయటికి వదిలారు ఆ చానా అవుతుంది మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళండి ఫార్టీ ఆ ఇప్పుడైతే ప్రజెంట్ ఆ ఆ దేవుని ప్రసాదాలయి అయితే టైమ్ టు టైమ్ పెడుతూనే ఉంటారు ఇబ్బంది అయితే ఏమి ఉండదు వాటర్ కానీ ఫెసిలిటీస్ బాగుంటాయి వాష్రూమ్స్ ఏ ఎలాంటి ఇబ్బంది ఉండదు
ఓకే అండి
ఇగ ఉండడానికి అంతా బాగుంటుంది కాకపోతే దర్శనం నానికి కొంచెం లేట్ అవుతుంది ఇంకొక విషయం ఏమంటే ప్రసాదాలు కూడా రెండే ఇస్తున్నారు ఒక కార్డుకిి రెండు ఇస్తున్నారు
అంటే మనికి ఇప్పుడు ఎక్కువ కావాలంటే అండి మనం ఇంకా బంధువులకి అలా పంచాలంటే
అలా పంచాలి అంటే ఇంకా మీతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీతో పాటు వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఉ ఆ డబ్బులకైతే ఏమట్లా సపరేట్గా ఇవ్వర్ ఆ ఫ్రీగా ఒకటి ఇస్తారు
ఓకే
అ ఆధార్ కార్డు కి రెండ్ ఇస్తారు ఇంక ఎక్స్ట్రా అయితే ఇవట్ లేదు ఆ మన రిలేటివ్స్ కీ ఎవరివన్నా మన దగ్గర ఆధార్ కార్డులు ఉంటే గనక వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున మనం తీసుకోవచ్చు
ఒకోటి ఎంత ఇస్ ఎంత రేట్ ఉన్నాయండి ఇప్పుడు కాస్ట్ ఓకే అండి అది ముందయితే ఎక్కువ ఇస్తూ ఉన్నారండి ఇప్పుడు అంత సిస్
ఉ అవునవును ఆ ఆ స్ట్రెంత్ అందులో ఎక్కువ ఉన్నారు కదా భక్ క్తులు కూడా అందుకని తక్కువ ఇస్తునరు మేమైతే ఆ పోయినప్పుడు మావి సరిపోవట్లేదని చెప్పి వేరే వాళ్ళు ఆ వాళ్ళ ఆధార్ కార్డ్ మీద ఒకటే తీసుకున్నారు ఒకటి క్యాన్సిల్ చేసుకున్నారు మేము వాళ్ళు క్యాన్సిల్ చేసుకుండేది వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళకి తీసుకున్నాము
ఆ అట్లయితే పర్వాలేదండి మనం ఊరికి వచ్చిన తర్వాత పంచాలంటే
ఆ ఎవరన్న వద్దు అనుకున్నప్పుడు వాళ్ళతో మనం తీసుకోవచ్చు
ఆ నిజమే అండి
ఆ చూడండి చూసి ఆ కాణిపాకంల అయితే ఏం లేదు బాగా ఫ్రీ గానే ఉంది ఎక్కువ సేపెంలేదు కాకపోతే కొద్దిగ కొంచం క్యూ లో నిలబడాలి వన్ అవర్ నిలబడిననాం మేము క్యూ లో
అక్కడ టికెట్లు కొనాలా లేదంటే ఫ్రీ దర్శనమా అండి?
లేదు టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీస్కో టికెట్ కాస్ట్ అయితే తెలియదండి ఆ మామ తీసుకొచ్చాడండి నేను ఆ టికెట్ కాస్ట్ ఏం తెలీదు అక్కడ కూడ ప్రసాదం కావాలంటే తీసుకోవచ్చు, ఎన్నైనా ఇస్తారు.
ఆ అక్కడ కొంచెం మేలండి అక్కడికంటు కొంచం లడ్డు సైజ్ చిన్నగానే ఉం
లడ్డూ సైజ్ చిన్నగా ఉంటుంది కాకపోతే మనకి తిరుపతి ప్రసాదం ఎక్కువ ఇష్టం కదా.
లడ్డు ఫేమస్ అండి తిరుమల లడ్డు అంటే
అవునవును
ఇంకా ఆ అక్కడ కాణిపాకంలో గుడి అంతా రెడీ అయిందండి అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతాండి మేం పోయినప్పుడు ఒకసారి
ఇప్పుడైతే బాగుందండి కన్స్ట్రక్షన్ అంటే ఇంకా అక్కడక్కడ కడు తూనే ఉంటారు ఆ ఇప్పుడైతే రా ఆ గుడి అంతా బాగుంది కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యింది. ఆ మేమైతే ఏం చూల్లేదండి మేము నైట్ ఎళ్ళాం కదా. ఆ మేము పెద్దగా అయితే ఏం చూడలేదు దర్శనం చేసుకున్నాము ఇంకా తిరుపతికి వెళ్ళిపోయినాము.
ఓకే అక్కడ తిరుమ తిరుపతిలో ఎక్కడైనా జూకి వెళ్ళారండి పిల్లలు ఏమైనా అట్ల వెళ్ళింటే
లేదండి అప్పుడు వెళ్ళలేదు కానీ మే మేము మా ఆయనతో ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళాము. జూకు అలా వెళ్ళలేదు అప్పుడు తిరుపతికి కీ తిరుమల ఆ ఆ శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా, శ్రీవారి మెట్లు ఉన్నాయి కదా
ఆ
అక్కడికి నడుచుకుంట వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మాకి దర్శనం గూడా డైరెక్ట్ గా పోయినాము, అక్కడే కింద ఇచ్చినారు స్టెప్స్ దగ్గర ఎక్కు కుంట పోయినప్పుడు ఆ మాకి ఇక్కడే కిందనే ఇచ్చినారు టికెట్స్ కూడా ఇంగ పైన టికెట్స్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు డైరెక్టు టెంపుల్ దగ్గరికెళ్ళి షెడ్లల్లోకి వెళ్ళి, ఆ ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఉన్నామంతే అక్కడ షెడ్లల్లో. ఆ తర్వాత డైరెక్ట్ దర్శనానికి పంపిచినారు అంటే నడుచుకుంటా పోయినందుకు అదొక బెనిఫిట్ మాకి
ఆ నడిచిపోయిన వాళ్ళకి వేరే దర్శనము ఆ వేరే క్యూ ఉంటుందని విన్నాను.
అవును నడుచుకుంటా పోతే గనుక ఆ బెనిఫిట్ బానే ఉంది. ఇంక అప్పుడు మాకు టైమ్ ఎక్కువ సేవ్ అయిన్ చెప్ ఆ మాకు రూమ్ కూడ దొరికింది అప్పుడు, రూమ్ గుడ కనీస లేదు ఒక త్రీ అవర్స్ అట్ల వెయిట్ చేశాము రూమ్ కోసము. త్రీ అవర్స్ వెయిట్ చేసి రూమ్ తీసుకొని ఆ రూమ్కిళ్ళి ఒక వన్ డే అంతా అక్కడే ఉండి ఇంకా కొన్ని ప్లేసెస్ చూసేసి వచ్చినాము. హలో
ఓకే మేము వెళ్ళినప్పుడు గుడ మేము పైన రూమ్ తీసామండి. ఆ వినిస్ ఆ అంటే అక్కడ రూములు గుడ గవర్నమెంట్ అండి టెంపుల్వి రూమ్ కుంటాయి కదా ఆ దేవస్థాననికి సంబంధించివి
ఫర్ డే ఎంతా హండ్రెడ్ రూపీస్ ఏమో కట్టాలి కదా
ఆ అవునండి అదే బెస్ట్ రూమ్లు కూడా బాగున్నాయి. అంటే లిమిట్ కూడా లేదు ఇంతమందే ఉండాలి అని
ఆ అవును మేము పోయినప్పుడు కూడా అంతే. నేను మా ఆయన పోయినాం కాబట్టి మాకి సింగిల్ రూమ్ ఉండేది. ఇచ్ చారు సింగిల్ బెడ్
సౌండ్ ఉన్నది
ఆ నేను మా ఆయన మా బాబు పోయినాము చాన ఫ్రీగా ఉండింది రూమ్ ఉంది బాత్రూమ్ ఫెసిలిటీ బాగుంది నీట్నెస్ ఉంది అందులో మెయిన్ ఏమంటే తిరుపతిలో టైమ్ టు టైం వాష్రూమ్స్ క్లీన్ చేయడము అట్లాంటివి చాలా బావుంటాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు ప్రతిసారి మేము చూస్తున్నాం కదా ప్రతిసారి
గవర్నమెంట్ అంతా ఇప్పుడు మెయింటైన్ బాగా చేస్తుంది కదండి ఇప్పుడు వాష్రూమ్స్ ఎనీ టైమ్ క్లీన్ గా ఉంటున్నాయి ఇంకా ఫుడ్ పెడుతున్నారు అక్కడక్కడ ఇంకా లాకర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి ఆధార్ కార్డ్ చూపిస్తే
లాకర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. కానీ రూమ్ తీసుకుంటేనే మనకి చాన ఫ్రీగా ఉంటు ది ఒక ఒకవేళ వన్ ఆర్ టూ డేస్ అయినా ఉండి అన్ని చూసుకొని రావచ్చు.
ఆ అవున దగ్గర ఇంకా వేరే ప్లేసులు అవేమో ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏదో ఉంది అన్నారు కదండి. అదేమైనా ఐడియా ఉందా అక్కడ తిరుపతిలో.
ఆ అక్కడికైతే వెళ్ళలేదండి ఏవో మేము వాళ్ళు వెహికల్లో తీసుకెళ్తారు కదా. ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే గనక ము ఆ అక్కడ తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళాం గాని ప్లేసెస్ పెద్దగా గుర్తులేవు నాకి వేణగోపాల టెంపుల్ వేణగోపాల సా
ఆ అవునండి ఎప్పుడో వెళ్ళింటాం కదా
అవును చానరోజులే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మొన్న రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ వెళ్ళినప్పుడయితే నేను అప్పుడు ఇక్కడ ఏవీ వెళ్ళలేదు ఓన్లీ డైరెక్ట్. దర్శనానికి వెళ్ళి ఆ వచ్చేసినాము
ఓకే అండి అక్కడ ఇంకొకటి కూడా కింద అండి గోవిందరాజుల టెంపుల్ అని రైల్వే స్టేషన్ పక్కనుంది చూసారా అది ఏమన్నా వెళ్లారా దానికి
గోవిందరాజులు టెంపుల్ అయితే వెళ్ళలేదండి. కానీ వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళాము. వరాహస్వామి టెంపుల్ చూసారా. ఆ లేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. ఆ లేదు ఈసారి వెళ్ళినప్పుడు క ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళిన తర్వాతనే మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని దర్శనం చేసుకోవాలి. అది రూల్ అంట
ఆ అవునండి. నేను కూడా విన్నాను మాకు తెలియక డైరెక్ట్ మేము పైకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ టైం నుంచి కింద చూసుకోవాలి ఇ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి వెళ్తామండి.
ఆ ఖచ్చితంగా వెళ్ళాలి కిందేం కాదు పైన ఉంది అది కూడా టెంపుల్ లేదు అక్కడే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామికి వెళ్ళి అక్కడ దర్శనం చేసు ని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కెళ్ళండి అప్పుడు వెళ్తేనే మన ముక్కుల్ ముక్కుబడ్లు ఏమన్నా తీరుతాయి అనేసి అంటారు
ఓకే సరే అండి అయితే థ్యాంక్స్ అండి
ఆ ఓకే బాయ్ ఆ బాయ్ వల్క వల్ ఉ